ఆ హలో
ఎవరండి
మా ఫ్రెండ్ శృతి కాల్ చేశానండి ఓకే ఓకే అజయినతు నా జయి నతు ఆ చెప్పండి
మీరే ఫోన్ చేసారంండి
ఆ అదే జాయిన్ అతో చెప్పాలా అ ఆ వినిపిస్తు వినిపిస్తున్నాను మీకు
ఆ వినిపిస్తుంది లాజిక్ చెప్పండి
ఏం లాజిక్ దేని గురించి లాజిక్ కావాలి
ఇనిలోదితలు ఫై
సరే ఆ
హలో
ఇతేన్మదనది కాల అడగ సత్తల్
రాజికాన్ హమ్
లాజిక్ చెప్తాను అంటే నేను ఎందుకు ఇ ఇది చేస్తున్నా ఎందుకు నేను కాల్ చేసాను
ఓకే దెన్ నేనే మా వదిన్క్ చెప్తాను నేను ఓపుకొని
సరేే చెప్పండి
హమ్
సరే అండి నాన్ దగ్గర సిగ్నల్స్ లేనట్టు ఉన్నాయి మళ్ళీ చేస్తాను కలిస్తే
సరే